హలో
ఏం చేస్తున్నారాండి.
వినిపిస్తుందా.
వినిపిస్తుంది.
ఆ మీ దగ్గర మీ స్టేట్ తెలంగాణే కదా.
ఆ తెలంగాణే
మీ దగ్గర ఫేమస్ పండగ ఏంటిది.
బతుకమ్మా
దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేత్తారా మాకు.
ఖచ్చితంగా చేస్తా ఫస్ట్ ఏంటంటే మాముూలుగా పిల్లందరు కలిసి బొట్ అడమ్మణ వేస్తారు వడ్డమ్మనే రోజు పిల్లలు ఆ బొడ్డమ్మను ఒక ప్లేస్ లో పెట్టేసి. అక్కడ అలికి ముగ్గు పెట్టి దాని మీద బొడ్డమ్మని పెట్టి. ఆ దేవుడికి ఫ్లవర్స్ కొన్ని తెంపుకొచ్చి దండలు వేస్తారు. వేసే మా ఏదైనా ఒకటి ఐటం నానబెట్టిన బియ్యమా, పప్పులు కలిపిందా, చక్కెర కలిపిందా, తీసుకొచ్చి. ఇంక సంబరానికి తీసుకొచ్చి పె చుట్టుకుంటా వాళ్ళు దాని చుట్టూ తూ పాటలు బతుకమ్మ పాటలు పాడుకుంటా వేస్తారనమాట. డ్యాన్స్ చేస్తారు. అట్లా తొమ్మిది రోజులు చేస్తారు. ఒక రోజు మధ్యలో ఆరు రోజు అర్ణం అనేది చేయరు మిగిలిన్ని రోజులు చేస్తారు. చేసినా కా తొమ్మిది రోజు అయిపోయినాక పదో రోజు మన ప పెత్ర అమావాస్య అని ఉంటది ఫస్ట్ బతుకమ్మా ఆ బతుకమ్మ రోజు అందరూ నీసు లేకుండా మన పొద్దున లేచి తలస్నానం చేసి బతుకమ్మ పెట్టే వాళ్ళు అంటే పువ్వులు తీసుకొస్తారు కదా
ఉమ్
పూలు తీసుకొచ్చి అంటే అన్నం గిట్ల ఏం తినరు వాళ్ళు ఒక పొద్దు తోటి అంటే తినకుండా ఒక పొద్దు తోటి పేరుస్తార అనమాట ఆ రోజు కూడా కొత్త చింత పండు చార్తోటి కొత్త చింతకాయ ఉంటది ఆ చింతకాయతో చారు చేసి పప్పు చారు చేస్తారు తరు
ఆ అవును నీసు లేకుండా తింటారు
కుండా చేస్తారు చేసి ఆ రోజు ఇట్లా వాళ్ళు బతుకమ్మని వే వచ్చినాక ఒక పొద్దు వీడిస్తారు ఇంకా సాయంత్రం పూట మనం ఒక ప్లేస్ బతుకమ్మల ప్లేస్ అనవ అయితేన కాళికేసిన కాడికి ఊరు జనంమంతా వస్తారు అంటే బతుకమ్మలు పట్టుకొని మంచి చీర అదేయి పట్టు చీరలు ఇట్లా కట్టుకొని మంచిగా వెళ్ళి కూ కోలాటం ఆడుకుంట పోయి అక్కడ బతుకమ్మని బతుకమ్మ పాటలు కొన్ని వాడి డీజేల తోటి కొంచెం మాడి పంచి అవి అన్ని చేసిన ఉయ్యాలొంగుతారు ఇవన్నీ చేసినాక ఇక నీళ్ళెలా బతుకమ్మ వేస్తారు
అవునా
తరువుగు తెల్లారి మళ్ళీ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అట్నే ఆడతారు ఒక ఆరో రోజు ఆడరు మిగిలిన అన్ని రోజులు ఆడతారు ఆడినాక మళ్ళీ లాస్ట్ స
ఈలోపు అప్పలికి ఇలా చేయరా ఏమైనా
ఆ చేస్తారు ఎందుకంటే దసరా ఉంటది తెల్లారే కాబట్టి ఆ ఖాళీ గున్నప్పుడు ఇంకొక త్రీ, ఫోర్ డేస్ అంటే నాలుగైదు రోజులు, నాలుగు, మూడు రోజులు ఉంది. అనంగా ఆ ఇంట్లో మామూలుగా బట్ మడుగు పువ్లు గారెలు ఇంకా అరిస్ చెలువు లడ్డూ లాంటివి చేస్తరు గజ్జెలు లాంటివి చేస్తరు ఇంట్లో మళ్ళీ మనం బియ్యం లడ్డూలో స్పెషల్ అనమాట అప్పుడు ఒకప్పుడు బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మకి సద్దలు అని చేస్తారట
ఆ
ఆవి చేస్తారు మన జామకాయ అయితుంది మన సేపు అయితుంది చింతపలక్కాయ్ తేన్ని అక్కడికి తీసుకొస్తారనమాట పంచి పెట్టడానికి
ఆ అవును ఇప్పుడోట, ఇప్పుడు ట్రెడిషన్ గా ఇద్ ఇది దుర్గమ్మ ఫోటో వెట్ ఇవి యేత్తారుగా
ఆ దుర్గమ్మ ఫోటో పెట్టి దుర్గమ్మ కాదు గౌరీ దేవి
ఆ గౌరీ దేవి భెట్టి కూడా ఇప్పుడుం
గౌరీదేవిని మంచిగ రెడీ చేేసి తీసుకెళ్తారు ఇప్పుడు
ఆ అన్ని అన్నీ బతుకమ్మలను అట్లనే
అదే తే ఇగ బ్రే పు సద్దుల బతుకమ్మ అనంగా ఈ రోజు కొన్ని బియ్యం వేయించుతారు వేయించి దాన్ని మంచిగా ఇసిరి మళ్ళా చెక్కరపాకం మ తే చెక్కరపాకంలో ఆ బియ్యం పిండి వేసి మంచిగా చేస్తరు అది బాగా టేస్ట్ చుంటయ్ గా డ్డులు మస్తు టేస్ట్ ఉంటే అవి మ్మ్ కొంతమంది అవి చేస్తారు. కొంతమంది పెసర లడ్డూలు అంటరు, కొంతమంది ఏమో సజ్జల లడ్డూలు, కొంతమంది ఏమో మనం మాములుగా రవ్వాలడ్డలు చేసుకుం త రెవరిష్టం వాళ్ళది ఇంగ చేసి అక్కడ దేవి గౌరీ గౌరి తల్లికి గౌరీ దేవికి ప్రసాదంగా తీసుకొస్తారన్నమాట. మూడు తీరులో అయితే మూడుతీరులో కొంతమంది శెనగపప్పు, ఉప్పు అది నూనె ఛీ శెనగపప్పు ను చె క్కరా బియ్యం నువ్వులు అవోటి అవోటి దాన్ని కలిపి తీసుకొస్ స్తరు
ఆ
పసుపు కుంకుమ తెల్ల క్లాతులు వట్టుకొని వస్తారనమాట అక్కడ గౌరీదేవికి పెట్టడం కోసం తీసుకొచ్చిగా ఆట్లాడు అసలు ఆటలాడినంక బతుకమ్మని చాలా సేపు ఆదూతరు డీజెలు బాగా మేగుతాయి. డీజెలు తోటి వీడియోలు తీస్తారు మావొళ్ళు. ఉల్లో డ్యాన్సులు బాగా చేస్తారు. మొగ వాళ్ళు కూడా అత్తనే ఉంటారు చూస్తారు. కొత్త కొత్త బట్టలు కొత్త కొత్త అంటే నగలు అన్ని బాగా రడి అయితారు అన్నమాట ఘోరంగా రడైతరూ ఇంగ అవి అయిపోయి నంక బతుకమ్మని దాంట్లో ఏసి ఇంట్ల మగవాళ్ళు ఆస్తరూగా వాళ్ళతోటి ఎపిస్తే రు వేపిచ్చినాక అ క్యాండిల్ క్యాండిల్ ఎలిగిం చేపిస్తారు.
ఆ నౌను
కా రిటర్న్ లా అందరికి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ప్రసాదం పంచుతరు మళ్ళీ ఆ చెరులో నుండి కొన్ని నీళ్ళు తీసుకొచ్చి ఆ మనం తీసుకెన్న పసుపు కుంకుమల తోటి గౌరి దేవుని జేసి దాన్ని మన పుస్తులకు బూ తరు అంటే మాంగళ్యాం ఉండాలని మోత్త ఎదుగానే ఉండాలని పూస్తరు మాట ఆశీర్వదిస్తరు
అవును
జేసినాక అనీ విళ్ళు చేతులు కడుక్కోని ఇంగా ఇంటికి ఓస్తారు మళ్ళా వచ్చినంక కొంతమంది డ్యాన్సులు చేసుకుంటర్రూ కొంతమంది. ఏమో ఇగా ఇంటి దగ్గర సైలంటుగా ఉండి ముచ్చలు పెట్టుకుంట్రు ఇంకా కొంత మంది. ఇగ ఆ కొన్ని ఊర్లలో ప్రోగ్రామ్స్ జరుపుతారు. ఆ రోజు నైట్ జరు జరుపుతారు. ఇగా ఇంక కొంతమంది దారిలో దుర్గమ్మ దేవి గిట్ల ఉంటే చూసేసి వస్తరు అక్కడికి వెళ్ళి దీపాలు ముట్తించడం ఏమన్నా చేసేస్తరు కుంకుమ పూజ అయితే కుంకుమ పూజక్కడికి వెళ్ళి రావణ్ గార్ గోడ్డు అదయిపోయినాక ఇంకా తెల్లారి మళ్ళా ఆ ఎట్లా దసరా ఉంటది
హమ్ దసరా మీ దగ్గర ఎట్ల జరుగుతది
వచ్చేసి పెద్ద మనుషులందరూ ఒక దగ్గర కూర్చుంటారు కూర్చొని కంకనాలుగడ్ తారునమాట చాలా కంగనాలు కడతారు కట్టిన తర్వాతకి ఆ మన గండు మాయసమ్మ దేవుడు ఉంటడు కదా దసరా స్పెషల్ అమాస మ తల్లికి ఒక పందిరి ఆ పందిరి కూడా మన మొక్కజొన్న కర్రల తో జెస్తరు
సొపత వడ్
కర్ర సోబ్బా సోబ్ తోటేస్తరనమాట ఇంకా సొప్పునే మొత్తం ఒక రూమ్ లక్క డెకరేషన్ చేసి దండ కొన్ని కుండలు పెట్ కుండలల్లో వీళ్ళు మాదిగ వాళ్ళు ఇంకా సోరకాయని తీసుకొస్తరు అది గంపని తీసుకొస్తారు గంపలా గడ్డి పెట్టుకొని స్తరు ఆ మళ్ళీ ముద్రాచల్లు చోరకాయ ఒకరు తీసుకొస్తరు ఇంకొకరు యటని ఇంకొకరు నరుకుతరు అనమాట
హమ్ సోక
ప తోటి ఉండి సాయంత్రం దాకండి వాళ్ళకు నరికితే ఇట్ట చెయ్యి పడితే ఆ రక్తం పెట్టుకుంటా ఉంటారు బొట్టు మంచిదని బొట్టు గాబట్టి పెట్రు కొంత మంది తల ఎవరికి దొరికితే వాళ్ళు తల గుంజుకొని పోతారు కొన్ని గొడవలు అయితే అంత్
అసలు దసరా రోజు పాలపిట్టను చూసి జమ్మాన్ గ్ం కూం టదా మీ దగ్గర కుంటాయి అట్ల
తెంపుకుంటారు అంటే మా దగ్గర పాలపిట్ట లేదులే గాని జమ్మాకు కోసం ఒకటో రోజు జమ్మాకు జమ్ము చెట్టు కడికెళ్ళి జమ్మాకు అంటే కొన్ని అక్షంతలు ఇస్తారు అనమాట ఆక్షింతలు మన చున్నీలే కట్టుకొని ఆ జమ్మె కు తీసు వచ్చి బుక్ అలా పెట్టుకుంటే చదివెస్తరని అనేసి చెప్పేది ఆ జమ్మి ఆకు తీసుకొచ్చి అది ఇక అక్షంతలు చూసి ఇంకా మా దగ్గర స్పెషల్ ఏందంటే రామనాసుర కద రావణాసురుడు చూడు రామణాసురున్ని పెడుతారు అన్నమాట మా దగ్గర ట్టి కాలుస్తారు దహనం చేస్తారు రంగురంగుల బాణ బాంబులు కొన్ని మస్తు పదుల కంటే ఎక్కువ ఉంటాయి బాంబులు అన్ని రకాల బాంబులను పెట్టి పేలుస్తా ఉంటారు కొంచెం బాగా గ్రాండ్ జరగుద్ది దారాం కట్లాయిట్ ఇ తోటి మంచిగా బాగా చేస్తారు మాసైడు దసరా ఫుల్ మందిగా ఏ మగన్ని క్యారెక్టర్ చూడాలన్నా దసరా రోజు చూడాలని అంటారు ఆ రోజు బాగా దాగి ఉంటారు కాబట్టి
అదే అదే
వరకు ఆడవాళ్ళ పండగ అయితే ఇ దసరా వచ్చేసి మగవాళ్ళ పండగ తాగి ఊగుదాం అని అంట ఉంటారు
హ్మ్
ఇంకా అట్లా అది కాల్చినాక కొంతమంది మా ఊరు పక్కన వేరే ఊరు ఉంటది ఆ ఊర్లో కూడా బాగా జరుగుతుందిని అక్కడికి వెళ్తారు ఇంకా కొంతమంది ఇంగ ఇంటి దగ్గరే ఉండడి ఇక తెచ్చుకున్నా చికెన్ మట ఇంగ వండకుంటారు ఆరోజు ఇక అదంత తిన్ తింటారు. తాగుతారు ఇగ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఇక తెల్లారినాకనో రెండో రోజు మళ్ళా ఆ దుర్గదేవి దహనం అంటే దుర్గాదేవిని నీళ్ళ ల్లో వడేస్తారు నిమజ్జనం చేస్తారు ఆ నిమజ్జ నమ్ రోజు కూడా బాగుంటదసలు
వాళ్ళు ఒక మాల వేసుకొని తొమ్మిది రోజులు దీక్షతోని నిష్ట తోటి నీస్ లేకుండ ఉంటరు. నీస్ లేకుండ పది దినాలుంటరు.
అక్కడ ఉన్నని రోజులు అన్నదాన దానాలు పెడతారు మనకు
అ
ఇల్లు కడిగి పూజలు చేస్తారు.
వున
మన్న ఎస్త కాబట్టి అందరు సంతోషాంగుంటరు ఇగ టైంలో మొత్తం
అదే ఒక పన్నెండు పదమూడు రోజులు మంచిగా హ్యాపీ చేస్తారు వేరే లో కొందేలో ఉంటుంది.
ఆ వేరోలొ కుందొల గున్నద్ ది బాగుంటది అసలుఆ విలేజ్ లో అవన్నీ ఒకసారి వస్తాయి ఇంకొకప్పుడుతే పీర్ల పండుగని ఉంటది అది కూడా అప్పుడే వచ్చేది. అవన్నీ లైన్గా ఉండేది అన్ని పండుగలు
ఊ పీరుల పండుగ కూడా మంచిగా ఎస్తారు డ్యాన్సులు
ఈ సారి పీర్ల పండగా ముందే అయిపోత
ముందే వ ముందే వచ్చింది.
ముందే వస్తంది ముందే అయిపో పోతాంది. ఈ మధ్యలో పండుగలు అయిపోతానే బాగుండేది.
అవునా
మా దగ్గర ముస్లిమ్స్ ఎవరు లేరు మా దగ్గర చేసేది చేయంది కూడా ఏం అర్ధం కావట్లే. ఆటు సైడ్ మా ఆమ్మ సైడ్ నప్పుడయి దా ఇంటి పక్కన ఆళ్ళు వీళ్లు ఉండేవి వాళ్ళు ఏం జేసినా దెలిసేది రం ఇట్లా చేస్తుకుంటే సేమ్యాలు గిట్లా వాంచుతారు గదా.
అవును మా దగ్గర కూడా ముస్లిం వాళ్ళు లేరు ఎక్కువ
ఆ మా మా ఊళ్ళ ఒక్కరు కూడ లేరు కాబట్టి పంచుడు తెలివదు అసలు స్టేటస్ ఏదైనా చూస్తేనే తెలుస్తది ఇగ అక్కడ అమ్మోలకాడ ఊ
ఫుల్ పట్టుకొచ్చి మేము కూడా ఇప్పుడు మనం తీసుకున్నడే ఎక్కువ
ఆ ఫుల్లు తీసుకొస్తారు బాగుండేది అసలు పెద్ద పెద్ద గిన్నెలలొ పెట్టి వాళ్ళు వండుతా ఉంటారు కదా చాలా బాగుంటది
మనము గూడ చె ఇంట చేసుకొని పిల్లలకు వం పిల్లలకు మన తింటాము
మనం జేస్తే ఆ టేస్ట్ రాదు ఎందుకంటే వల అన్నీఏస్తారు దాంట్లో కన్నేస్తరు సేపులు కూడా ఏస్తారు ఆ అంతే బాగుంటుంది వాళ్లు చేస్తే
ఉ వాళ్ళది ఒకటి అది స్పెషల్ ఇగా వాళ్ళ అట్లా ఏస్ పంపడము గాదు అది అసలు ఏమాచారమొ వాల్లది నాకి తెల్వదు
వాళ్ళు ఏదో పర్పస్ తో పంపుతా ఉంటారు వాళ్ళది ఏదో ఉంటది నా కొంత చ ఇన్నా నేను కూడా గాని గుర్తుకొస్తలే అసలు ఆ పండుగలు ఎందుకు జరుపుకుంటారో అవన్నీ తెలిసి ఉంటాయి నాకు కూడా గాని అసలు అ ఈ నాలెడ్జ్ మొత్తం పొయింది
ఊ
అవన్ని మైండ్ లో తిరుగు సనే గాని ఎక్కడ స్టార్ట్ చేయాల్నో అర్దం కావట్లేదు
అహా
పండగలు దేనికి స్టార్ట్ చేస్తారో ఎందుకు చేస్తారో ఇప్పుడు నా దసరా చేసేదైతే ఆ రావణాస్ సున్ని కాళ పెట్టడానికి దహనం చేస్తాని కిగా
ఆ
అట్లా కొన్ని కొన్ని ఉంటాయ్
సరే అండి మరి
ఆ సరే సరే మరి
అఓ